ఉ
హలో ఆ ఏం చెత్తున్నావు ఆ వినిపిస్తుంది
అ ఏడబ్ల్యూ అసైన్మెంట్ రాద్దామ అగో హెచ్చడి పెట్టినట్టుంది కదా క్వషన్స్
పెట్టిందా
పెట్టిండు
ఉహు ఓ అయితే అయనకియలేదు అయితే
ఊ ఉ ఎవరికి ఈడయినా మాక్సిమం అమ్మ ఆయన ఇత్తాడ ఆయన ఆయన సాఫ్ కొప్పిగా పెడుతడు కదా
మరేమో ఎవరిమా హు చెయ్యాలిగా అప్పుడు
ఎవ్వరికి చెప్పొద్దు నీకు నాకు తప్పిక
ఆ ఎవ్వరు లేరు ఏ మేము ఏం చేయ్యాలే మాకేం తెలవదు అన్నది అంతే
మేము కూడా ఫోన్లోనే చేసి చదువుకుందామని ఫిక్స్ అయినా మా అవన్ని చాట్ జీపీటి కొట్టి చదువుకుందాం
ఆ రాశిడు టైమ్ వేస్ట్ అయి
నిజంగా అస్సలకి మనం రాస్ ఏ వాళ్ళే చదుకునుడు ఏందో నాకు అర్థమయితలేదు అసలకి ఆహా అదేందో దరిద్రం ఏందో వాళ్ళె లక్క మనం అన్ని వాళ్ళు లక్క మన అబద్దాలు ఆడరాదు వెంటనే దొరికిపోతాం
పనికిరాదు
నిజంగా మళ్ళ కిష్ పాంటనియస్ గా వస్తయి అట్లెట్ల వస్తాయో కూడా నాకు అర్థం కాదు తెలుసా
ఆ
ఆ మొన్న కూడా అంతే ల్యాప్టాప్ ఇస్తా అది ఏం అనలేకపోయి ఇస్ నేనయితే గట్టిగా ఏసింది గా పోయి
ఊ అట్లన్నా మన ఎగ్జామ్ రోజు దొరికిపోతాం చూసుకుంటా చదివితే
ఆ ఏం గాదు అప్పుడు ఏసినాం అంటా
ఉ
గంతే ఏముంది ఆహా మనం వేరే దగ్గర కూచోవాలి వీళ్ళందరూ కుసున దగ్గర కూసోవద్దు నా ఎగ్జామ్ నా ఎగ్జామ్ వాళ్ళు ఉంటారు కదా ఆడేవ్వరు ఉండరు ఆడ ఆడనే కూర్చుందాం నా ఎగ్జాంపుల్ వేసి ఉంటది కదా వీళ్ళు ఎవ్వరు రారు అడిగినము అల్లానే కూర్చున్నాం ఎవర్ ఫోన్ చేసినా సక్కగా అయితదప్పుడు అందరికిిచ్చుడు అందరు ఎక్కడిద సరిపోతది వాళ్ళు అడుగుతారు వీళ్ళు అడుగుతారు వీళ్ళు మెసేజ్ చేస్తారు వాళ్ళ మెసేజ్ అదిగో మా టీమ్ అయితే ఫస్ట్ ఉంటరు అ అయిన టీం అయని అందరికి స్ప్రేడ్ చె
ఆ ఒక్కరికి వెడ్
నీక్ తెల్సా ఆ అదేంది మా డాగ్ క్యుమెంట్ అనన్య వాళ్ళు కూడా సేమ్ చేసిర్రూ నాకు డౌట్ వచ్చింది ఆ
ఆ యా
మీ అనుకున్న శివరాజు ఉంటాడు కదా వల్ల బ్యాచ్
ఆ ఆ సేమ్ చేసిందా ఇగ
ఆ
హ్మ్
గట్ల
హమ్ హ్మ్
కానీ గనీ ఎసుకున్నావా నువ్వు పప్పుల చెప్పినా కదా
హా హా హా చేయాలే చేలే ఏమో దాన్ కి ఇంకా ముహూర్తం వస్తా లేదు ఏ అవన్నీ ఏం లేవు కదా అని ఊకున్నా ఇగ
ఏమున్నాది అవి ఆరెంజ్ కొనుక్కున్నప్పుడు దాస్ పెట్టుకోవాలి పీల్
అదే అప్పుడు ఉండే పడేసినట్టున్నారు వీళ్ళు
అవునా సరితే ఒకవేళ నేను ఆ రోజ్ ఫ్లవర్స్ది చేస్తా నేను పసుపుది తేస్తా గుర్తు చేయి నాకు ఆరెంజ్ పీలు ఎట్లనో సంపాదించ
అదే ఇగ తేమంటా డాడీ నీ ఓ
ఇకా అవన్నీ పప్పులు ఎట్లా ఉంటాయి
ఆ పప్పులుు ఉంటాయి గానీ
ఫస్ట్ కొంచం ట్రై చేసి చూసి పడది అనుకో
ఉమ్
ఫస్ట్ కొంచెం వేసుకొని ట్రై చేయి పడిందినుకో ఫేస్ కి పెట్టుకో
ఆ
ఏమేం కావాలంటే పెసర్లు ఉమ్ ఆ ఎర్రపాప్పు అయితే ఎర్రపప్పు లేకపోతే కందిపప్పు అయితే కాందిపప్పు అది అన్ని ఒక్క ఒక స్పూన్ టూ టూ స్పూన్స్ ఏసుకో
ఉమ్
ఇంకా ఇంకేమో ఉండేవో మర్చిపోయి ఆ చనగాపప్పు చిన్నపప్పు అవన్నీ మంచిగా రోస్ట్ చేయి లైట్గా రోస్ట్ చేయి చేసిన తర్వాత ఈ దాన్ని పౌడర్ చెయి పౌడర్ చేసినంకా అల్లం కొంచం పచ్చి పసుపు పచ్చి పసుపు పౌడర్ ఉంటంది ఇట్లు దొరుతాయి అది మిక్సీకి ఏస్తే పౌడర్ అయితది ఆ ఆది ఒక స్పూను గంధం ఒక స్పూను ఆ రోస్ ఫ్లవర్ పొడి రోజ ఫ్లవర్ రైకాల పొడి
ఉమ్ అవన్నీ సపరేట్ సపరేట్ చేయాలానా సపరేట్
ఏం ఆవశాం లే కల్ ట్లనే ఎసేస్తే అయిపాయి ఆ అ బియ్యం వేసినా గానీ బియ్యం అదు కాని బియ్య బియ్యం పిండి ఉంటది కదా అదే ఒక స్పూను
ఆ
ఇంకా ఆరెంజ్ పీల్ పౌడర ఎయి అంతే మంచిగా కలుపు అంతా మీ క్స్ చేయి మిక్సి చేసిన తర్వాత ఉమ్ స్నానం చేసే ముందు కొంచెం హానీ ఇంకా కొంచెం పాలు పచ్చి పాలయితే పచ్చలు నార్మల్ ఇక మా అమ్మ అయితే రోజు కాగబెట్టేస్తుంది నేను చేసే వరకి కాగబట్టి స్థాధి నేను చెప్పినా గానీ కగబెడుతది అంత గుర్తుండాలి సర తీగా నా అవే పెడ అది ఫస్ట్ సోప్తం చేసిన వాళ చేసుకొని దాని తచ్చటి ఆ పౌడర్ తోని అ కలిపి దాంతో ఫేస్ వాష్ చేస్తా మంచిగ అవుత మంచి స్మూత్గా అవుతుంది ఇట్లా టాన్ అంత తా కూడా రిమూవ్ అవుతుంది
అవునా చేతిగా
నా ఫేస్ చేంజ్ కాలే
అయి బయట అయింది అవి కూడా పోయినాయి పిన్పుల్స్
పోయినాయి కదా కొంచెం లైట్ లైట్గా అయితున్నాయి కదా ట్రై చేయి ప పడుతది పడ్దది అనుకో మంచిగ ఉంటది పడకుపోతే వదిలేయి ఏడబ్ల్యూ ప అసైన్మెంట్ రాద్దాము నేను రాద్దా పేడతలే
ఆ రాసి పెట్టు ఈ రోజు అవుతుంది మీ సాయంత్రం వరకు అమె కంప్లీట్ చేయాల నేను
ఆ చెయ్యాలి అబ్జర్వేషన్ రాయాలి నేను ఫస్ట్ అసైన్మెంట్ రాస్తా రా సి పెట్టిన తర్వాత ఇది పెడతా ఏమంటారు రే నా నా బుక్గామె తీసుకుంది
ఏ ఎందుకు
విఎల్ఎస్ఎల్ రికార్డు
ఆ
బాధ తెలుసా బుక్ లు ఇస్తే ను మళ్ళ అత్త రేపే చెస్తా అన్నారు కదా మీ ఇట్ పెట్టేసి వచ్చింది మీరు ఏ బుక్లు తేలే కదా ఎట్లా అవునా అ బెస్ట్ ఏంది రికార్డు వీళ్ళు వీళ్ళు వాళ్ళకి రానియరు మన మనకి రానియారు తెలుసా
ఆ అమ్మో వీళ్లతో పెట్టుకొనే పెట్టుకోవదు
పైన ఏం కాగానీ వేరే వాళ్ళకి మాత్రం అస్సలు రావద్దు అట్లా ది అందరు అందరే ముగ్గురు ముగ్గురే ఏమి కొంచెం పెట్ సరే కానీ ఇంకా ఏమో ఇక మనకు అంత తెలవదు వల్ల గురి
హ్మ్మ్ ద ఏమప్ప
హమ్
అ అంతేనా మళ్ళీ
అదే ప ఎంట జాన్న్నా
అదేనా పాల్ ఓ పాల్ దా
అస్సలే ఏమ యుత అమ్మడుతో పోయిందిమై ఇష్టమే ఇష్టం ఉన్నది మంచిగా నిేన్న ఏం చేస్తాను తెలుసా నేను వచ్చేవారికి అయితే ఆయన ఫ్రీ ఫైర్ ఇంచాలి చేసి నా ల్యాప్టాప్ లో ఫ్రీ ఫైర్ అని వస్తాను నువ్వు ల్యాప్టాప్ లో ఫ్రీ ఫైర్ ఇన్స్టాల్ చేసాని అ మేలు లో లాగిన్ అయ్యను మేల్ కి ఇన్స్టాల్ చేస్తే అవిట బస్తా కదా అల్ళ వచ్చింది అందుకే మేము ఈశ్వర్య అన్ని చెప్పినా నేను మరి అలా ఫ్రీ ఫైర్ ఉంటద ఇక అది
ఆ ఏంలే ఇగ
అదే ఇగ సో మనం మర్ ఇట్ల వాడకోనీకన్నా ఉండాలే? అయితే ఇక అట్లా ఇక నేను అచ్చే వరకు బ్లూటూత్కి ఫోన్ పెట్టి ఏ సిన్మా చూత్తాండు. సౌండ్ వినబడ్త లేదట. పోన్లే అని నే మననిక ఏమో అదేదో పెద్ద పేరు ఉంది. నాకు అది ఏందో కూడా వలిత్తరాదు ఆయనకు వలిపత్తలేదు. ఏమో కపుల్ ఫ్రెండ్లీ చూసినావా?
చూడ్లే చూడాలి.
ఆ మం
ఉంటుంది ఇంకోట్ గిది అమ్మా చెల్లి ది చేత్తుర్రు ఇగ.
ఉమ్
ఐ లవ్ కొరియానా ఏదో కొరియా సినిమా ఈ రీల్స్ వత్తున్నాయా నీకిట్లా?
ఆహా ఏం రావట్లేవు.
ఆ ఒక హీరోయిన్ ఉంటాదిచూడు, సరిపోద శనివారంలా హీరోయిన్ ఉంట అది చూడు అది కొరియాకి పోతది.
ఎస్త్ ఎస్ మీరనా ఏదో
అది కొరియాకి పోతది ఇగ కిష్టం అన్నట్టు కొరియా ఆడికి పొయ్యి ఆ సినిమా హై లవ్ కొరియానో ఏదో కొరియా
అదే అదే సురయా సురాయ్
ఆహా కొరియానేే
కొరియానేనా ఉమ్ ఏమో సురాయ ఏవేవో ఉన్నాయ్ కొన్ని ఇంకా
చూసిర్రు మొన్న చెల్ల వాళ్ళొస్తే
ఆహా
చిర్రా సీన్మా
చూడాలి మనం ఈరో రేపు ఈరోజేపు కాలీనేగా ఏ మనిషి మొత్తం ఏమా ఏమంత మంచి లేవు అన్ని మ్ అసలు అంత ఇంట్రెస్టింగ్ ఏమ్లేద్ కపుల్ ఫ్రెండ్లీ బాగుంది కాక్పోతే మస్తు అన్పిచ్చింది ఆ సినిమా చూస్తే ఏడుపచ్చింది.
చూడాలైతే
ఇంకనే వస్తాది అయితే సాయంత్రం పోతరా?
ఆ సాయంత్రం పోదామన్నారు డాయ్ చెప్పులకు పోదామన్నావు నువ్వు
ఆ అదే ఎప్పుడు పోదాం మరి
కాదుఇగ నేనే ఏమేసుకుని పోవాలి అర్థమైతలే ఏ మేస్కొ పోవల్ల